అనిపిస్తుందాండి
ఆ విన్పిస్తందాండి ఏం చేస్తలండి
లేదండి పెళ్లికి బట్టల్ గొనుక్కోవాలి
ఆహా పెళ్ళి ఎవ్వళ్దండి పెళ్ళి మీదేనా అండి
కాదు కాదు మా మేనమామ కొడుకండి వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు ఉందండి కానీ ఇప్పటి నుంచే వెతుకుతున్నా అండి ఏ చీర కొనుక్కోవాలి ఏ నగలు వేసుకోవాలి ఏ గాజులు వేసుకోవాల అని పెళ్లి పిల్ పెళ్లి పిల్ల కూడా కొను పోలేదండి ఇంకా
ఆహా అంతే అంటే మీనమా అంటే అంట మన ఇంలో ఓడు కాబట్టి
మా మనకే మళ్ళా నాకు ఉన్నది ఒక్కడే మీన మామ కొడుకండి ఇ అందుకే నేను మంచిగా రెడీ అయితా మేనమామ కొడుకు మేనమామ కొడుకండి నాక నాకంటే చిన్నోడండి మళ్ళా
మరి మీ కంటే చిన్నోళ్ళుని మీరు మీరు చేసుకోర అండి
చేసుకోద్దండి చిన్న వాళ్ళని చెయ్యారు మళ్ళా మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ అట్లే ఏం
ఆహ అంటే ఆహా అట్లా అలా అట్లా అంటలేను నేను నేను మిమ్ముల్ని చేసుకుంట అంటలేను మీరే మీకు మీరు ఇంకా పెళ్లి చేసుకోలేద అంటున్నాం మేము
నేను చేసుకోవాలే ఎందుకంటే నేనేం ప్రేమించాలే ఆయన తొమ్మిది సంవత్సరాలు ప్రేమించిండు అండి మీకు అలా స్టోరీ చెప్తా అండి ఆహ్ నా పెళ్ళి అంటూంరా నా పెళ్ళి అంటూంరా నా పెళ్ళి ఇప్పుడు వద్దండి రెండు మూడు సంవత్సరాలు అలానే మా నాన్న వాళ్ళకి పైసలు ఇయాలి కదండి నేను జీతం చేసి
ఆ అదే అడి నేను అంటున్నా మీం మీం మీం మీ బామ్మర్ధిని చేసుకున్నావ అంటలేనండి
ఆ అర్ధమయింది అర్థం ఆ మా బామ్మర్దికి పెళ్ళనమాట అయితే ఆయన తెలుసా అండి తొమ్మిది సంవత్సరాల నుంచి లవ్ చేసిండంట మాకు అసలు తెలవదండి ప్రేమ ఈ ప్రేమ జోలి ఈ గోళకే పోమండి అమ్మాయి వాళ్ళము అబ్బాయిలు పోతే ఏమన్నారు అయితే ఆయన వేరే కులం అమ్మయిని చేసుకుంటున్నాడండి అంటే వేరే చిన్న కులమోలు వీళ్ళేమో పెద్ద కులం అనమాట అయితే వాళ్ళమ్మనే వాళ్ళమ్మలకి వాళ్ళమ్మ నాన్నకి ఒక్కడే కొడుకండి మా మా మమ్మీ వాళ్ళకి ఇప్పుడు నేను ఒక్క కూతురు ఎట్లన వాళ్ళకి ఒక్కడే కొడుకండి
అవునా అండి ఆహ్
ఏమైంది తెలుసా అండి నేను చచ్చిపోతాను అది ఇది అని బెదిరిచ్చిండంట అండి ఆహ్ వాడు చచ్చిపోతే ఇక వాళ్ళు ఉండేది ఎందుకు కుకండి అమ్మ నాన్న ఇంకా ఒప్పుకున్నారండి లాస్ట్ కి ఇగా ఆ వాళ్ళ కాడ ఆస్తి లేదు అమ్మాయి వాళ్ళ కాడనే ఉంది కొంచెం కానీ అబ్బాయి వాళ్ళక్ ఏదు వాళ్ళ ఇద్దరు జీతాలు చేసి స్కూల్ బతుకేవాలన్నమాట డిగ్రీ చదివిండ్రు ఒకళ్ళకు పదమూడు వేలుస్తే ఒకళ్ళ పదహారు వేలు లోస్తే అమ్మాయికే
అంతే అంతే కాద చిన్నవై ఇప్పుడు కా పై ని పళ్లి
ఆ అదే కదండి మళ్ళా వాళ్ళ నాన్న కూడా ఏం చెయ్యడ అనమాట కట్ చేసి పో చేస్ అంటే అన్నం ముందు వంటలు వంటలికి పోతాడ అనమాట ఆ వంట పై పైసల్ తోన్ ఏం సరిపోతాయి అలా అంటా అండి అసలు నాక్
అసలే వ్యాపారం ఉండదేలే ఈ కాలాలలా లక్ష రూపాయలు వచ్చిన లక్ష కూడా జరిపోతుంది
ఆ అసలు వాళ్ళ అబ్బాయికి ఏమో పదమూడు వేలు అమ్మాయికి కొంచెం పహ వేలండి ఆమె నావ్ మా అసలు మా ఇంట్లో ఎవరికి నచ్చలేదండి ఇక తప్పదు కదండి ఇక చచ్చిపోతా అని బెదిరిస్తుండు చస్తా అని బెదిరితుండు ఇక ఆ
ఒకటి మనకు పైసలు లేవు ఏం లేవు
ఆమెకి ఆమెకి కొంచెం ఆ న కానీ ఇక మళ్ళా మా కాడ కూడ పైసలు లేవు. అని మా మామయ్యా వాళ్ళు ఏమనుకురు. ఇప్పుడు ఎవరికైనా మళ్ళా మన కులం అమ్మాయి అయితే చేసుకోదు, ఆస్తి లేదు, అది లేదు, మనకాడ అని.
ఉమ్ అంటే ఒప్పుకొని పెళ్లి చేస్
రిగా ఆ ఒప్పించుకున్నరు. పెళ్లి కాలే ఇంకా ఎంగేజ్మెంట్ అయింది అనమాట. ఉంగరాలు మార్చుకురు. ఆ అయితే అండి ఉంగరాలు మాకు ఆరుతులం అడిగిరండి మమ్మల్ని మా అంటే మా మా మ చిన్న అయితు చిన్నత్త ఇంకొ ఒకామేమో పెద్ద అత్త అనమాట ఇద్దరు అ త్ లు కలిపా అరుతులం ఉంగరం అడిగిరండి మా ఇంట్లో మా లేవండి అరతులం మేం పెడితేగా
మె మీ మేనమామ పిళ్ళి అయితే మీరే పెట్టాలి గాని ఇంకా వాళ్ళే పెట్టాలి కానీ మీరు అడు వాలనడుగడ ఏమైన్
ఆ అంటే వాళ్ళ దగ్గర లేవు కద అండి. అందుకే మమ్మల్ని అడిగిరు అంటే ఎట్లా పెళ్ళికి మనం ఆస్ అంటే కొంచెం కట్నం కడతాం కదా పది వేలు ఇరవై వేలు లా మమ్మల్ బంగారం అడిగి మీరేం కాదు మేమేం మేము అట్లా ఇచ్చి పుచ్చుకుంటాం అనమాట. అన్నయ్య తమ్ముడు చెల్ల అట్లేం ఉండది బే ధాలు కానీ మాకు మా కాడ మాకాడ పైసలు ఉండాలి కదండి. అరతులం బంగారం అంటే లక్ష లక్ జారుతదండి యాభై వేలు మేము యాడ్నుంచి తేవాలండి. తగ్గి అవునండి తగ్గిందంట కదండి నిన్ననే అన్నారు మా నాన్నగారు
ఆ బంగారమ్
లక్ష ముప్పై వేల ఏమో లక్షనో తగ్గిందంట అండి లక్ష ఇరవై వేలు, అవునా అయితే మన మా ఇంటి ఇక్కడ ఒక అత్తమ్మ ఉంటదండి ఆమె మ్
ఆ ల లక్ష లక్ష లక్ష నలభై వేలు ఉందండి
అయితే లక్ష నలభై వేలు ఉంటే అయితే, ఆమె ఏం చేద్దాం అనుకుంది తెలుసా అండి, ఒక పెద్ద ప్లాన్ వేసింది పది తులాలు పన్నెండు తులాలు ఉందండి అది అమ్మీ ఒక ఇల్దీ ఇల్లుగొందాం అనుకుంటుందండి ఆమె ఎంత తెలి ఇవే ఎండసలు
ఆ అంటే ఆమె కాడ ఎంతే
ముజ్జులు ఉన్నాయ్, అరవై వేలు బంగారం పెట్టి కొన్నది ప్రతిసారి చిట్టి పైసలు వచ్చినప్పుడల్లా పక్కకు పెడుతదండి అమా
అంటే ఎట్లాగొట్లా పక్కకీ పెట్టుకొని కూడ పెట్టుకోని కూడ పెట్టుకొని
పది తు పది తులాలండి ఆ పది తులాలు అమ్మితే వాళ్ళకి ఇప్పుడు ఎంతోస్తదో తెల్సు జాండి పది తులాల పది ల లక్ష లక్ష అన్న పది లక్షలు అటు మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు అయిన వత్తాయి అండీ. పదిహేను లక్షలకి చిన్న ఒక రూమ్ అయిన కొనుకుంటామంటే టుందండి వాళమ్ వాళ్ళ కూతు వాళ్ళ కొడు కు ఆమెనే ఉంటరు అన్నమాటిగ బిడ్డ పెళ్లి అయిపోయింది చేషిర్రు పిల్లకి మేమే చేసినాం అన్నమాట పెళ్లి గూడా మా నాన్న కాల్ కడిగిర్రు మా అమ్మ మా నాన్ననే కాళ్ళు కడిగిర్రండి ఇగ మా నాన్నకైతే ఒక్క బిడ్డ కాదండి పది మం దండి వాళ్ళక్కలు బిడ్డలే మా బిడ్డలే వాళ్ళన్ తమ్ముడు మాకే అక్కయ్యలు చెల్లెలు అమ్మ నాన్న అందరుకు మందరు మా నాన్ననే చూసుకోవాలన్నమాట ఇంగ అందుకే ఇగ మాకేడుంటదండి మాకు సరిపోదు మా ఇగ పైసలన్నీ మాకు కు బర్కతుండదు అన్నమాట ఇగ లాస్ట్కుకొచ్చేసరికి మాకే
హా హా అట్లనా అయినా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి కంటే ఇప్పుడు మీరు వారు వారు పెట్టాల్సింది మీరు కూడా పెట్టుకోవచ్చు అట్ల మీ మా
ఆ ఆ మా దగ్గర అట్లేం ఉండది అ ఇగ మామయ్య అడిగిండు కదా అని మేము అనుకున్నాం గాని రే చూస్తే యాభై వేలండి మాకు యాభై వేలు తగులుతున్నాయి మా పెద్దమ్మ వాళ్ళకి యాభై వేలు తగులుతున్నాయి ఇక మా వల్లనే కాదు ఐదు వేలు ఇస్తం కావాలంటే పది వేలిస్ తాడు గాని మన మా ఆయన నీకు ఇయ్యడు అని మా అమ్మగారు చెప్ పిలిచింద అన్నమాట ఎంగేజ్మెంట్ రోజె ఇగ ఏ ఏం కాదులే, మరి మాక ఆ మనకాడలేవు కదా మనమే ఆడపిల్లం, ఏమ మ నాన్నగారిని ఏమనడుగుత మా అమ్మగారయినా అరతులమ అంటే
అర్గద్ అర్గద్ అవునండి
మ్ కానీ నా నా పెళ్ళికి పెడతడు కావచ్చు గానీ ఇప్పుడైతే ప్రెజెంట్ మా కాడ లేవం
అంటే ఇగ మన ఇంట్లో పెళ్లి వేరే ఉంటది బయటో పెళ్ళి వేరే ఉంటది కదండి
బయట వాళ్ళు ఏం కాదండి మా సొంత మేనమామనే గాని
అంటే సొంత మేనమా అంటే మీక్ మీ మీకు ఇచ్చినంత మీ మేనమా ఈయలేదండి.
ఆ అయ్యొద్దు ఆ వాళ్ళే మాక్ అర్తులం పెట్ పెట్టాలి. మేం పావులెత్తు పెట్టినా జీరో పెట్టినా ఏం కాదు
ఆ వాళ్ళు మీకు పెట్టాల్సింది పోయి మీ మీరే వాళ్ళక్ పెడతాంలంటే చనా కా అది
గ్రేటే కదండి అల్లుళ్లులు ఇంట్ల వాళ్ళు ఇంట్లో అల్లుళ్లులు గ్రేట్ అండి అసలు మా అమ్మ వాళ్ళ ఆయన అయినా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్ల వాళ్ళ అయినా కూడా
ఓకే
మా పెద్ద నాన్న లేడం అంటే కొడుకే ఉన్నడు. అన్నయ్యనే చూస్కుంటడు అన్నమాట మా అందర్ని రాఖీలకి ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికే పో హాయిగా ఎక్కడికి పోను ఒక్కడే కొడుకు ఒక బిడ్డ ఆమెకి నేనొక్కదాన్నే ఆ నేనొక్కదాన్ మళ్ళ మా మేనమామక్ గుడ ఒక్కడే కొడకండి ఆయనకు ఒక్కడే నే నాక్ మా మమ్మీకొ ఒకదా ఒక్కదాన్నే నేను వాళ్ళకి ఇద్దరు ఇంక మొత్తం మేం నలుగురమే అండి పోటీ ఆల్ ఇద్దరు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళయిపోయినా అన్ని అయిపోయినయండి వాళ్ళయి మాకిద్దరికే ఉన్నాయండి ఇగ పెళ్ళిలు ఆయన గూడ పొతదండి వచ్చే నెలలా
వచ్చే నెలల పళ్ళి అండి మీరు గుడ తొందరగా చేస్కోండి
ఆ అమ్మో నాక్ వద్దండి పెళ్ళి ఇప్పుడే గని మా ఇంట్ల చూడరు గుడా అండి అయితే మేం ఆ పెళ్ళి పోడానికి పుస్తెలు కొనాలండి. మా అమ్మగారేమో ఇప్పుడే బ్లౌ అంటే చీరలు కొందాం పా అని అంటాంది. ఇంగ అయితే పైసల్ లేవు నా కాడా అని మా ఆయన మా నాన్నగారు అన్నారన్నమాట మీ ఇంట్ల పెళ్ళికి మేమేన్ నాలా అనుకుంటే మేము కొంచెం జోక్ జోక్గా హెచ్డి వేస్కుంటాం అన్నమాట మైనా మరి ఈ మొన్న మొన్ననే పదివేలు పెట్టి బట్టలు కొన్నామండి మా అమ్మగారికి నాకు రెండు చీరలకే పది వేలు అయినయండి. బ్లౌజులు, లంగాలు ఏమేమో కొనాలని
ఇంత పెడితే మీ మా మీ మామ గిట్ల మీ ఇవ్వాలే అండి ఇంకా బట్టల్ కొనుక్కోడానికి పై
ఆ బట్టలు ఇంకా పెళ్లి పిల్లనే గొన్ కోలేదండి. మాకేమిస్తడండీ. ఇక నెల ఉంది గదా అని అన్నడండీ. ఒక ఐదు వేలు ఇత్తడు కావచ్చులేండి బట్టలకి కొనుక్కోమనీ ఆ ఐ ఇక ఐదు ఆరు వేలు మేము తగిలి మేం కొనుకుంటాం అనమాట పది వేలు పెట్ ట్టీ బట్టలు. అంటే వాళ్ళు ఫోట్ మాకూ బట్టలు పెడతరు గదా. బట్టలు పెట్టాలి కాబట్టి కొత్త బట్టల్ ఖచ్ ఖచ్చితంగా మేమ్ కట్టుకోవాలన్నమాట పెళ్ళిళ్లలా. మళ్ళీ మాకు తయారు చేశినా ఆమెక్ ఇకైతే మూడు వేలు అంటా అండి నాకూ జుట్టేసి చీర కట్టినందుకూ.
ఆ మా మా స్నేహితురాలు కూడా పెళ్ళి ఉన్నదండి అయితే ఈ మధ్యలో పెళ్ళి ఉండీ ఆమెకూ, ఈ చెయ్యికీ ఏస్తరు కదండి మై దానం ఏమో ఏస్తరు గదా.
ఆ అవునండి.
ఆ మహేంది ఏస్తనే నాలుగు వేలు అడిగిందండి అస
మెహిందీ ఆ గూరింటాక్ గూరింటాక్ ఫంక్షన్ అండీ.
ఆ నాక్ తెలియదు గదా అండి అంతా.
అవునవును.
నాలుగు వేలు అది అడిగిందటా. చెప్తుంది ఈ రోజు నాక్ అసలు ఘోరం ఇట్లా నాలుగు వేలు అడిగిల్లు ఇగా
అవును మాకు అసలు ఉత్తి చీర కట్టినందుకే మూడు. వేలు అన్నదండి ఆమె అసల్ నాకు భయం అయితాంది. మా మా తమ్ముడి పెళ్ళికీ ఎట్లా పోవాలీ చీర ఎవరు కడతరూ అని అర్దం గాట్లేద్.
అయినా వచ్చే ఈ రోజులల్లా. మొత్తం చీరలని కడతాలని అంది కొత్త కొత్త
డ్రెస్సులుత్తా కానీ పట్టు చీర కట్టాలండి పెళ్ళిళా. గ్రాండ్ గా కనిపీయాల అంటే ఇప్పుడూ పెళ్లి పిల్ల సైడ్ ఓళ్ళు, పెళ్లి కొడుకోళ్లు సైడ్ ఓళ్ళు కొంచెం గ్రాండ్గుండాలి కదా అండీ స్టేజ్ మీద ఉండే వాళ్ళందర్. రూ. నాక్ అట్లా ఇష్టం అండి అయితే మా బావ పెళ్లికి ఒక పెద్ద పట్టు చీరకొన్ న్నా అండి మా ఛీ అత్తమ్మ కూతురు పెళ్లి కూడా మా నాన్న చేసేండని చెప్పిన కదండి. అ మా నాన్న నాకు పెద్ద పట్టు చీర ఇప్పించిండు. ఇప్పటికీ నాకు పట్టు చీరలే మూడు నాలుగు ఉన్నాయండి మాక్ నాకు పెళ్ళిగాక ముందుకే. అయితే మా అమ్మగారికి నేన్ ఏం చెప్ అంటే నా పెళ్ళికి నేను అవన్నీ తీసుకపోత్ తా అమ్మ పెళ్ళయినంకా అంటే నీవ్ గావవి నా చీరలని మా అమ్మగారు అంటారండీ.
అంటే మరి అవును కదండి మీ ఇంట్లో ఉన్న ఇప్పుడు మీ మమ్మీవాళ్ళకి ఇస్ అయిపోతది కదా
కానీ నేను కట్టుకున్నా కాబట్టి అవి నావండి
అక్కడిక వోయినాకా నీవి అని నీకు ఒక్కదానికి తెలుసు కదా అండి మీ ఆయనకి ఇట్లా తెలియదు కదా
అవునుగా ఆయనకు తెలివదులేండి నేను చెప్ప పప్పను కూడా ఇన్ని కట్టుకున్న చీరలు అని
అక్కడ ఇవి లేవంటే అవి కొనిస్తాడు కానీ మమ్మీ
అవునండి మా అమ్మ వాళ్ళకి మళ్ళీ చీరలు తక్ క్కు పడతాయంండి అవును ఇస్తాలేండి ఈ సారి మీరు చెప్పినందుకైనా మామ్మకి చెస్
అంటే వా వాళ్ళని చూసుకుంటేనే కదండి మనకి ఇప్పుడు మనం చూపిచ్చుకుంటనే. ఏం నా బిడ్డ ఇది పెట్టింది గావచ్చు ఇది ఇది ఇచ్చింది గావచ్చు అని వాళ్ళకి ఇంకోట్ ఇంకో పెడతాని.
అవునవునండి మీరు మీరు అన్నది కరెక్టే అయితే ఈసారం నేను ఆ మూడు చీర ఇట్లోనే పెట్టిపోతా అడి ఒకవేళ నాకు పెళ్లి అయితే
ఓకే అండి ఓకే అండి స అడి సరే అండి బాయ్ అండి